ఏం జేత్తాన్నావ్ ఫోను కూడా ఎత్తలేవు గధ మ్ బిజీ ఉంటాన్నావా ఫోన్ కూడా ఏ త్తలే అసలేే
బిజీ అంటే బిజీ అంతే ని ఏం లేదు ని క్లాసుకి పోతాన్న
ఎంగ్లాస్ లో
కంప్యూటర్ కోచింగ్
అవునా ఎక్కడ అది?
ఇన్నే దగ్గర దే ఓ ఫోర్ హండ్రెడ్డ్ మీటర్స్ ఉంటది.
అవునా రోజు పోయి రోజొచ్చడా
ఆవును
ఎన్ని హవర్స్ సుమారు అది కోచింగ్
అంటే వన్ అవర్ ఉంటదేమో మన ఇష్టం వచ్చినప్పుడు వత్తావ్ పొద్దున మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటది. కాకపోతే మనఇష్ చో వచ్చిన గంట పోయి రావచ్చు ఎప్పుడైనా
ఆహ
ఇగ నేను ఈడ ఉత్తిన ఉంటాననే రెండు గంటలకి పోతానా ఐదు గంటలోప్తా
అవునా ఉహు నేర్పిత్తాల మ మొత్తం ఎట్లా అయింది అనేది
ఆ నెర్వతా ఏడ్డు దేడ్ మొత్తం నెర్వితాల్ ఫస్ట్ కన్వి దే ఎట్లా ఆపరేటింగ్ ఎట్లా ఆన్ చేయాలి ఎట్లా క్లోజ్ చేయాలని రేవో
ఎక్కడ ఏరియాలి
మదాపూర్
మ్ పక్కన్నే కోచింగ్ కూడా ఉ కోచింగ్ కూడా పక్కన్నే ఎంతా తీస్కుంటారు మరి నెలకి
నెలకూ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఇట్లా తీస్కుంట్రు మనం మాట్లాడుకుంటే ఫోర్ థౌసండ్
ఆహ్
మాట్లాడకపోతే ఇగ డేట్ ఎంత అండి ముత్తైతగట్టి ఎంత అంటనే కడతారల్లు ఐదు వేలంట్రు
ఇంతే
తిన్నరా
తిన్నం ఇప్పుడే నువ్వు తిన్నవా
తిన్న
ఏం గురా
ఉల్లిగడ్డకురుట
ఆహ
ఏం గురా
ఆహ్
ఎంగురా
పప్పుకూర మ
ఎడున్నావ్
రూములోనున్నా
ఓలోలున్నారు
నేను ఇగో గీల్లు రూమోలు
ఆహా
ఎంజేతన మరింకా
ఏం లే
కాలి గనియ
అదే
ఇయళ లేద మరి కోచింగ్
లేదు సండే సాటర్డే హల్డే
ఆహ సండే సాటర్డే ఉండదా
ఉండదు
ఎందుకన్నట్లా వీకెండా
ఆహత వకేండాలిడేస్
ఆహు
హూ
రేపు లేదు అట్లాంటే ఇయలా సాటర్డేక రేపు సండే లేదు
ఆ రేపుగు లేదు రోజుడి టైంకి తయారయది
పోతానికా
ఉహ్
హుహ్
రోజు ఈ టైం తయారి ఈ టైం కాడుండేది
ఆహ్ ఏ కలేజ్ల జయినైనవు మరి
చైతన్య యూనివర్సిటీ
ఎక్కడది
ఏ ఎండది నా హిమయత్ నగర్
హిమయత్ నగరా
ఆ
మ్ శ్రావ్య అల్లనేగా
ఆ అ
సీనియరు
ఆ ఆ అల్లనే అల్లనే
వాళ్ళని సెట్ జేత్త తియ్ నిక్
ఆ
సెట్ జేయమంట తియ్ ఎవల్నన్న సెట్ జేసుకోవా
ఆ
సార్లని సెట్ చేసుకోవా అంటాన
సెట్ జేసుకుంటా
దబ్బిన సెట్ జేసుకో మాట్లాడు ఉన్నరో ఇంక నడుప్తానవేమో
హ్మ్
ఎంత మందిని నడుప్తానావో ఇంక
అంతే అంటవా
మ్ ఏం చెత్తానవ్ మరి ఇంకా
ఏం లేదు
ఈరోజ్ ఖాళీ ఎగా తినుడు తిరుగుడా
మ్ కా మొన్నా నేను వరంగల్ నుంచేళ్ళి మన ఊరికి పోతానా
అ ఆ
వరంగల్ రైల్వేటేషన్ ల ఆరోజు లైట్ గా వర్షం పడ్తాంది తుప్పులు తుప్పులు అప్పుడే స్టార్ట్ అయితాంది అక్కడా శ్రావ్యా వాళ్ళ దోస్తులు అందరు స్టేషన్ కొచ్చిళ్ళు
ఆ అ
ఆహ
ఝాన్సీ శ్రావ్య వీళ్లందరు
అవునా
ఓ ఐదుగురు ఆరుగురు ఉన్నటుంది
మాట్లాడబోతివ్ మరి పొయి
నేను ఎప్పుడు చూసినా మనా కేసముద్రంలో దిగినంక చూసిన
అవునా ఇట్నుంచి అటు వొయినంక చూసినవా
ఉ
ఆహా
అయితే ఆమెనె అడిగింది ఆ అక్ సౌజక్కే అడిగింది
ఎమని
ఎడు వొయొత్తానవ్ రా అంటే ఇక్కడా చిన్న ఫంక్షన్ ఉంటె వొయొత్తాన అని చెప్పిన మా కలేజిలో కాలేజిలో జాయిన్ అయినవటగా అంటాంది
ఆ
అవునవున
ఆ
హ్మ్ అయితే మొన్న తగల్బడవేన
హ్మ్
అయ్యా
హ్మ్
మా మామయ్య కొడుకు మాళ ఉంది ట్వంటీ ఫస్ట్ అయితే పోయిన
హ్మ్
రోజు మా డాడీ వాళ్ళు మా డాడీ మమ్మీ పొద్దున్నే పోయిళ్ళు
ఆ
ఇగ నేను మా అక్కోళ్ళు మా అన్నళ్ళు విల్ అందరు ఉన్నరు గా వాళ్ళు ఉన్నారు గా ఆని సాయంత్రం వరకు ఉండి సాయంత్ర్రాంబాద్ అని ఉన్న
హ్మ్
ఇంగ సాయంత్రం గోల్కండ పోవాల్ ఆన్ ఉన్న
హ్మ్
హ్మ్ గోల్కొండ పొదిగ
ఊహు ఎకంచే
వరంగాల్ ఇద
ఊహు ఫంక్షన్ ఏవలది
మా బాబాయ్ వాల్ల కొడుకు ది ట్వంటీ ఫస్ట్
ట్వంటీ ఫస్టా
అల్లుడు
ఆహా ఆ తెల్సు తెల్సు హ్మ్ హా తక్కాలబా నుంచి పోయినవా
ఆ ఆ
హ్మ్ ట్రైన్ ల కల్చిన్ల అయితే వీళ్ళు
ఆ అవును
కొంచెం ముందు వెళ్తే మాట్లాడ్నూ
ఆ ఆ అయితే వినయ్ అన్న కి ఫోన్ చేసిన
ఆ
తీసుకోదు స్టేషన్ రా ఇప్పుడే దిన స్టేషన్ ద తీసుకోదండి
ఆ
వత్తన్నారంటున్నా గద ఈ విషయం చెప్పలేక పోయ
ఆ
తేలో పదవేన్
అయ్యా
నేను ఈ విషయం వినయ్ అన్న కి చెప్పిన బాండ్ ఎక్కుడుగనే నీ ఇటుక దుమ లెయిల్ అన్ తేల్వధ అంతే వాడి ఫోన్ పోయింది అని కూడ తే
ఆ
వాడు ఫోన్ కొంచెుకున్నాడాని నేను
ఎవళు గుంచుకున్నారు
అంటే నేను అట్ల చెప్పిన
ఆహా
ప్చ్ అప్పుడు నా దగ్గర ఫోన్ లేదుగ నేను అంటే నా దన్న ఫోన్ ఫోన్ ఉంది
ఆ
అయితే బ్యాలెన్స్ అయిపోయింది అండి అయితే నా నెంబరు వేటోలో దాంట్లో కొట్టి చేసినా ఆ ఆ వేటు దంసి ఇట్ల
మరి నువ్వని వెయ్యాలిగా మళ్ళ ఒకసారి నదాంట్లో బ్యాలెన్స్ లో తెలుసు కానాలి ఆ ఎవరిత
చెప్పేలోపే ఖర్చు చేసిండు
ఆహా
ఈతకు పోయిల్లా ఇరోల స్విమ్మింగ్ పూల్ అలా
హే దోర
ఈ సార్ బానేవోయినాయి తెలగు ఉ బానేవే నతేలకు
పోయిల్ల ఈసారి
ఆ
ఎక్కా పోయిండు
బరదంబాయి ఇటు కోండంబాయి ఇటు కొబ్బరి బొండం ఉంది తమ ఎదైనుంది
ఉహు
అ
బానేవేల అయితే
ఆ నేన ఎక్కువ పోలే నాకు షూల్ బాగా నచ్ షోలు బాగా నచ్చినయి ఒకరు పోతాను ఉ ఆ ఆ ఉ ఆట ఆడదాం అన్నారు నేనే ఎట్లో ఉన్నాయి ఊరికే
ఆహా
లే భయితే
ఐడియా
సూతండే అయిపోయింది ఎండగాలని
అవును ఇంత దబ్బిన అసలు ఎనగానే అనిపియలే
ఆ పొత్తాం వత్తాండి ఇంకా తొందర అయిపోతుంది ఇక రోజు
అదే అనిపిత్తాండు అప్పుడేమో మనం కాతరా నాది డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోతాను అయ్యో
అన్ ఎక్స్పెక్టెడ్ అన్ని
ఆ డబ్బ దబ్బా అయిపోతాన్నై ఈరోజ్
ఆ
అట్లయితే కష్టం అంటవా కొద్దిగా టైమింగ్ కొంచెం లేట్ కడతా అయిపోదు
వీనికి ఫోన్ చేసినావా
ఎవరికి
చోటో అఖల్ చోటూ
ఏ చేయలేరా
అదిలే ఇగ
హూ చేసి అడుగుతేయిపో చెయలే ఇగ
నేను హైదరాబాద్కి వచ్చిన రోజు హైదరాబాద్కి వచ్చాక రెం రోజులుగా అయయింది
మ్ బాండి వచ్చిలాండ కద ఇక్కడకి వాళ దవ వచ్చలాండగా అవునా
చిన్నయిను కూడా అయింది ఆయాక్సిడెంట్
అదే అదే చు
మన చిన్నకి ఏం నాగలిగానీ వీనికే బాధ ఆగినపోము
ఇంకాన్నా ఇంకా ఇంకా నయం కొద్ది
ఆమవుల
నయమే లే వాళ్ళకు
ఏదో అంటే వా
ఆహా హలో
హలో
ఆ ఆ
ఏమైంది
ఏదో మాడిపోయిన వాసన వస్తే పోయి సుతే ఈడ కాదు
బయద ప్లాస్టిక్ కేజీలా
వచ్చ
బయటకి వెళ్ళదామా
ఆ
బయటక వసినవా అయితే
ఆ అ సలిపేడతనదా
ఏస ఏసి ఆన్ చేసినవా
ఆ
ఇంత సలిపెడదా ఏ ఏసి అవసరమా
గిరిగల తేతన్
రిచ్ అంటవా
ఆ మరి మరిన్న బిళ్ల్ళాలది బిల్ అలదే ఈస అన్ని మన అళ్లే మనకి ఎందు మనం మన అయితే ర చిన్న
వళ్లదేనా ఏసీ కోతం బాలేదునా అన్ని అరే మంచిగా ఉందరా రూమ్ మాత్రం
వాషింగ్ మిషిన్ మా బాబాయి ఒలది
అట్లా కామన్లే మనంటారా
ఆ
ఎంతా అయినా గ్రేట్ అంత రూమ్ రం రెండు రూమ్లా
ఆ
రెండు రూములు ఏసి
అంతే మంచిగానే ఉంది ఇది అయితే ఇప్పుడు
ఆ ఇగ రాక్షన్లల్లనే వాషింగ్ మిషిన్ పెట్టుకొనియ లేరు అంటే
ఇప్పుడు ఒక ఒక్ ఎట్లంటె ఒక రూమ్ మొత్తం ఏముండదు మొత్తం క్లీను సెల్ఫ్లు ఏగిన ఏముండవ్
పడుకోని
ఆ ఇప్పుడు ఇంకో రూమ్లేమో బాత్రూమ్ ఉంటది అల్లనే కొంచెం సె సె అల్ల గూడ సెల్ఫులు ఉండవు సెల్ఫ్ ఎట్ల అంటే వీళ్ళే ఇత్తరు సెల్ఫ్లు లా ఈ ఇత్తడు చెక్కయి అయి చెక్కయి మనమే మన ఇష్ట ఒచ్చిన మూల పెట్టుకునుంటే మంచినే ఉంది ఇప్పుడు గూడ మస్తుంటది రూము
ఆ
అల్ల సల్లగుంటది
ఆ
ఎసి ఎక్కువ తీషేత్తరు ఇగ
మ్
పైన తక్కువ అయినట్టుంది ఏసి ఒకటి తీషేత్తరు ఇది
ఎందుకని
చలి కాలం ఒత్తాందిగా తీషేయంటరు
ఆహా
తీషేశి ఫ్యాన్ పెట్టిత్తరు ఇగా
ఆహ
మళ్ళీ ఇబ్బంది గదా మళ్ళా ఊకె ఏసి అంటే
అంతలే బిల్ ఫుల్ పడ్తతుందిగా
ఆ ఆ
కరెంట్ బిల్లా బానే
ఆ
కరెంట్ బిల్
ఎంతొచ్చినా మనకు సంబంధం లే అళ్లే కట్టుకుంటరు పైప్ అ వాళ్ళే బి డివైడ్ చేసుకుంటరు అంతె నాలుగు నాలుగు ఫ్లోర్లు ఐదు ఫ్లోర్లు
ఐదుఫోర్లు మొత్తం కలిసి డివైడ్ చేసి కడతరా ఇగ వాళ్ళు అవునా
నెలగ్ నా తెల్షి డెబ్బై ఐదు దాకొత్తది ఎందుకంటే ఇల్ల కంప్యూటర్లు ఆ సరే బాయ్
ఆ అట్టటా ఉంటానా మరి బాయ్ సరే మరి
ఆ